అలా నమస్కారం నమస్కారం అండి చెప్ తం
ఏం జేస్తున్నారండి
ఉం అప్పస్తున్నాండి
అవునా అండి తిన్నరాండి
అదేనం లేదండి మీరు తిన్నారా
ఆ లేదండి
అవునా ఆ స్కూల్వి ఇచ్చారండి
అవునా
ఏ బుడాకా పచ్చ ఎట్లా పెడతారండి తెలుసా మీకు
బుడంకాయ పచ్చిడా ఎట్లా వెడతరు అంటే అవి గూడా తెలుసా అండి
చెప్పండి ఒకసారి
గుడ ఇంకా పచ్చడి క కడగాలి ఫస్ట్ కాయల్ని కాయల్ని కడిగి ఆ అత బోసి ఇఅ ఒక్క ఒక్క మనం ఎట్లా తింటము ఏ ఒక్క కావాలో ఆషేపు లో కోస్కోవాలె
ఆ
కోసుకొని పచ్చడ ఇగ మన తాలింపు పచ్చడ ఉంటది కదా తాలింపుది నూనె అదం తా ఉంటది కదా దాంట్లో కారం ఉప్పు మసాలా అయిన్నీ కలుపుకొని బుడంకాయలు అళ్ళ ఏసి ఒక ఐదారు రోజులు ఉఊరబెట్టాలి
ఆ
ఊరవెడితే ఇగ మనం కోసుకునేటప్పుడు చేదులు కూడ చూడాలే బుడంకాయల
అహా చేదులు మేము కూడా చూసినమండి
ఆ చేదులు గూడా చూస్తే మంచిగుంటది ఇగ చేదు కూడా అల్లా కలిపేశినవ్ అనుకో తినేటప్పుడు కొంచెం టేస్టీ కొడ్తది కొంచె శాదు గొడ్తది
అవున మేం గూడా అట్ల బుడమకాయలు తెచ్చ్ వచ్చి పచ్చట్ లు పెట్టి బాగుంటాయి
అవునండి మేము కూడా ఈసారి తెప్పిస్తా బుడంకాయలు తెప్పించి మా మమ్మీని పెట్ట మనాలి నా ఫేవరెట్ పచ్చడ
ఉమ్ నాక్గూడ బాగా అనిపిత్తాయి బుడంకాయ కూర పచ్చడ బోడకాక్కరకాయ కూర బాగా ఇష్టం అండి వట్టి షాపల కూర బా వట్టి షాపలు ఉన్నాయండి మీకు
వట్టి షాపలు ఉన్నాయండి ఆ పెడతామండి
రియలా అండి నేను రియలే అడుగుతున్నా
ఏ నిజంగానే అండి
ఉమ్
నిజంగానే అండి
అవునా కొన్ని నామందం కొన్ని తెస్తారా అండి
ఆ తెత్తాం అండి ఎందుకు తేమ్
ఆ పడ్డాయా అండి చేను దగ్గర ఎండ వెట్టారా అండి మీరు మీ చేన్ దగ్గర వెట్టారా అండి వా తెగలు
ఆ చాపల వరుగులా లేదు మొన్న నా న్న తెచ్చిండు తెస్తే దాన్ని వండమంటే వండంటే వండలే ఎండ వేషినం
ఉమ్ కొన్ని పెడతార అండి నా మందం
నీ మందం పెడదామండి ఎందుకు పెట్టాం నేనే దాస్తానుగా నేనే పెడతా అవు
నాకు బాగా ఇష్టం అండి వట్టి షాపలు టమాటాలు ఏసుకోని తినడం ఉల్ ఉల్లిగడ్డ ఏమ్ లేదను నేను అందుకే అడుగుతాను నిజమా అండి ఇత్తర అండి ఇప్పుడు వండుకొని తిన్దామని
ఎందుకు ఇయ్యమండి ఇస్తాం నీకంటే ఎక్కువ న అండి నిజమే ఓ నిజ
ఇప్పుడ ఏం చెత్తారండి
ఇగో కోడి పచ్చిపుులుసు మొత్తం పోగొటింది ఇప్పుడు చేసిన పచ్చిపుులుసే
అయ్యో ఇప్పుడకి వెళ్ళపచ్చడా మీరు ఎప్పుడైనా విట్టారండి మరి
మేము ఎప్పుడు పెట్టలే కానీ మా పెద్దమ్మ పెట్టేది పచ్చడ
మా అమ్మ కూడ పెట్టేది ఇక్కడికి వచ్చిన కా ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి ఒక కిలో తీసుకొని ట్రై చేయాలి ఎట్ల పెట్టల్నో
ట్రై జేఎండీ నేను కూడా ఇగ మా మమ్మీని తీసుకోమన్న ఒక మూడు కిలోలు తీసుకొని బుడంకాయ పచ్చడ పెట్టి తింటాంటే ఉంటది కదా సమ్మగా పోతది కడుపులకి
వేడి వేడి అన్నం బాగుంటదండి వేడి వేడి అన్నంల మస్తు ఉంటది
కు మంచిది
ఉమ్ ఈ కారం పొడి కూడా బాగా అనిపిస్తదండి వేడి వేడన్నం
ఉమ్ ఇట్లా మన మిరప పండ్ల పచ్చడా
ఆ
బావుంటది ఏ చెత్తలండింకా
ఏం లేదండి ఇదే వర్క్ చేస్తాను ఇంకా కంప్లీట్ కాలేదండి మిషన్ కొంచ నిమ్మల కుడతానండి ఇప్పుడు అయిపోయేది
అవున
కాద చిన్ చిన్నాగ కుడతారండి
మీకు తప్పదు కదండి అది అది అది చూసుకోవాలి ఇది అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి అవున
పోయిందండి వేరే వాళ్ళ మిషన్ తోటి ఆ మిషన్ పెట్టి కుడ్ మళ్ళ ఏదైన ప్రాబ్లమ్ అయితే మళ్ళ ఇబ్బంది అవుతుందని నిమ్మలంగ్ కుడతాన
అవున
అవును
బాగా కష్టపడతారండి మీరు
అవునండి థ్యాంక్ యూ అండి
వెల్కమ్ అక్క జి అండి అయ్యో అల్లా
ఆ ఆ చెప్పాలింక్
ఇంకా అంటే ఇగ మీరే చెప్పాలండి కొడి దిక్కుమలిన కొడి పచ్చి పల్స్ అంత పోగొట్టింది
ఉమ్మ్ అదే బుదంకై పచ్చిడ చెప్పండి ఇట్ల పెడతా చెప్తల్లెద్ యంద గినోచ్
నేను చెప్పను కద
నేను చెప్పానండి ఒకసారి ఎట్లా అవుతుంది మమ్మీ
ఆ చెప్పండి నాకు కూడా పెద్దది రోజ ఆరు తరత ఎత్తిన మీరు చెప్పండి నేను ఇంత
ఫస్ట్ బుడకాయలు తీసుకొని అవిటిని నీటికి అడుగుతారంండి ఒకసేపు బకెట్ లేసి నాన కొంచం దాని మీద ఉన్న మురికి ఆ అంటకున్నా నటి ఎన్ని మీ నే ర ఏ కొంచం నాన్నంకా అ వసి ఒక క్లాత్లు వేసి అీటిని మంచిగ తూడుస్తారండి
హమ్
తూర్చి తూర్చ అరపేడతరాండి కొ హమ్ ఎట్ల చెత్తారు
ఏమైందండి
ట్టానికి
అవునా మా వాడకు పంప రాదుతుంది
రో ఉంటంది ఆ
మొన్న మే మా పిల్లల్ని చూసుకో అది ఏది అని చెప్పారు కదా రమ్ రామన్ టసర్ అవుతడు మా బాబమ్ ఉన్నది నేను రాను
ఆహా
ఆ అమ్మ దొరక
ఏంటిద అది ఇంకా ఉప్పేం చేసుకుంట్ర అట్లా పోయొద్దు ఖరాబ్ అయితాది ఈ బలుగుత ఉప్పు ముట్కోవద్దు చెప్పండి ఇంకా
ఏముండదండీ
పచ్చడి ఇట్లా ఆరబెడతారాండి
హ
ఆర విట్టి చేస్తారు మా పిల్లల నుండి బాగాయితుందండి
అగా ఇక పిల్లలనాంగ ఉల్లి కాకుంంటదా
స మమ్మీ ఎ ఎ
పిల్ పిల్లలునా న్న రాంటి మార
తినలేదాండి ఇంకా
మీకు పంపి రాద మరి
ఏ ఉమ్ ఓయ్ అకాడికి పోకాండి ఇకడికి రాండి వానె థాను పో ఆ చెప్పండి
పిల్లనిటి పంపయపోయరు మేడం
అడి పోతారు అన్నా పిన్వండి పోరాట
మంచి అన్న తింటురన్ అండి పదే
అ వానంటదే కొంచం అయినా కొత్తార పిల్లలు ఉన్నారు
హ టైర్ టైర్ ఉన్నదని చెప్పు
అనగ పిన్ని వాళ్ళకిలా టైర్ ఉంద తెచ్చుకుంటావా ఉమ్ అయితే అరబెట్టిన తర్వాతకి వటిన ముక్కలు కట్ చేస్తారండి ఉమ్ ఒక నాలుగు ముక్కలు ఇట్లా నాలుగు నాలుగు ముక్కలు కట్ చేస్తారండి
హ్మ్
ఉమ్ కట్ చేసి గా డాబ్పు ధన్లోన్ పోస్కోని రా ఉమ్ కట్ చేసి ముక్కల్ ముక్కల్ కట్ చేసి ఆ టా నూనె ఆ ఇప్పుడు గ్యాస్ ఉంటే గ్యాస్ లేకపోతే పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పెట్టి నూనె పోషి ఆ అవును ఫస్ట్ల్ ఎల్లిపాయైన తెచ్చుకోవాలండి
ఉమ్
ఎల్లిపాయలు దడుచుకున్న తర్వాతకి జీలకర్ర దడుచుకోవాలండి ఎంచుకొని జీలకర్ర ఆవాలు వా వీటిని అన్నిటిని దంచుకోవాలి పల్యస్ పాల్
ఉమ్
తారు ఉమ్ అండి దగ్గరే పెట్టుకున్న తర్వాతకి ననగున వేడి అయినాక దాన్ని జీలిపారా వెన్నిమిర్చి చెయ్యాలండి ఏసి మీరు ఎట్లా పెట్టారంండి
మెరి చాపినట్ పయిటినమ అండీ
ఉమ్ మోటుపతులట మా వాళ్ళకి అయితే ఇట్లా వేసిన తర్వాత కి అవన్నీ ఇక దాంట్లో వేయాలండి అదొకటి అదొకటి అదొకటి అ ఇన్ని నూనె వేడిలో వేసేయాలండి
ఉమ్
వేసేసి ఆ ఇగా దింపాలండి దింపినంక కొంచెం కూలయినంక సల్లారినంక ఈ ఒక్కలు అన్నది అల్ల కలపాలండి ఉప్పేసి కారం జీలకర్ర ఇవన్నీ ఎసి మిక్స్ చేయ్యాలండి మిక్స్ చేసి డబ్బలు ఎత్తుకోవాలండి కొంచెం ఉప్పు టేస్ట్ చూసి పరారీ మా ఇంటికాడ చింతకాయ పచ్చడి ఉందాండి
అవునా తాలింపు వేట్టింద అప్పుడే
ఆహా కాదండి పాతది కొంచెం ఉందండి చారనికి చేలి వందిరు పని మంచిది దంచి పెట్టమండి
ఉమ్
టైం అయింది కదా అండి
అవునా ఓ ని సుడానే చూతలే ఇద అతే వాంపుల్నే
ఆ ఇ చేసుకోండి మళ్ళా పడది
ఉమ్ సరే అండి